హలో వినిపిస్తుందా అండి
ఆ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ ఓకె ఇప్పుడండి
ఆ పర్లేదండి వినిపిస్తుందండి
ఆవునండి ఎలా ఉన్నారండి
బాగున్న అండి మీరెలా ఉన్నారండి
నేను చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు
చేయలేదండి ఊరికెనే ఉన్నానండి మన కాలేశ్ రోజులు గుర్తు గుర్తుకు వస్తున్నాయండి
అయ్యో అట్లా అంటారా హ అవునులేండి ఎప్పుడు చాలా బాగుంటండె కదా చ్
ఏం లేదండి సడన్ గా ఎందుకు గుర్తొచ్చిందంటే మూవీ ఏసారా హ్యాపీ డేస్
ఆ ఓకే
అది చూస్తూ ఉంటే గుర్తొచ్చాయండి
అందుకే ఫోన్ చేసారా అండి
అవునండి.
ఆ మీ అయినా చాలా బాగుంటండ కదండి అప్పుడు ఆ రోజులు.
ఆ రోజులూ మరి తిరిగి రావని అందుకే అండి అనేది. గడిచిన కాలం తిరిగి తిరిగిరాదని అందుకే అనేది.
అవునండి నిజంగనే అసలూ అప్పుడు ఎంత బాగుంటాండండి అందరూ కలిసి గట్టుగా.
చాలా బాగుంటుండమండి ప్చ్
మంచిగ ఒకే దాంట్లో వండుకొని అక్కడ ఒకే దగ్గర ఉండీ. ఎక్కడికి ఇష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి కట్టుగా వెళ్తాంటిమీ.
ఆ జోక్స్ చేసుకుంటూ, లంచ్ చేసుకుంటూ. అంటె టైం టేబుల్ ఏస్ కుంటూ. వర్క్ చేయడానికి. గొడవలు పడుతూ. ఆ టైమ్ ఆ
ఓన్లీ కామెడినే కాకుండ గొడవలూ.
అదే
అసలు ఎన్నీ జరుగుతాండె కదండి.
ఆ లిఫ్ట్ లో ఎళ్తూ ఉంటండి ఒకస్ సార లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది గదా అండి ఆ రోజు.
అవునవును ఉహ్
డాడ్ కూడా అండీ
ఉన్నానండి ఆ రోజు నేను ఉన్నానండి. చూసాను చూసానండి ఆ రోజు మిమ్మల్ని. ఆ పాపం ఆ రోజు. ఫస్ట్ టైమ్ అవున్ కదండి మీ ఎక్స్పీరియన్స్. అది లిఫ్ట్ లో అట్లా స్ట్రక్ అయ్యీ భయం వేసిం
నిజం
అవునులేండి ఎంత్ తైనా మళ్ళీ ఫస్ట్ టైం కదా.
ఆ అదీ మిడిల్ లో స్ట్రక్ అయిపోయిందండి. కిందికి వచ్చేకీ లేదు పైకి పోయేకీ లేదు.
అవునవును అవును.
ఎంత సాహసం చేసామండి ఆ రోజు అసలు.
అవునులెండి. ఏమో అసలు ఆ రోజు చూసాను ఎక్ కే కాక పాపము వద్దులేండి
పార్ట్మెంట్ల వాళ్ళు వచ్చి మనం లెక్కింది తీసు ఉన్నారండి ఆ రోజు గుర్
అదే ఆ గుర్ గుర్తుందండి ఎందుకు మర్చిపోతనండి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని
అవునండి
ఇంకా అందరు బాగున్నరండి అయితే అందరు టచ్ లో ఉన్నారా
ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి
అట్లా అంతే లెండి వాళ్ళు వాళ్ళు లా లైఫ్ వాళ్ళు వాళ్ళు బిజీలో ఉంటారు
కాలేజీ లో ఉన్నంత వరక్ కి అందరు ఒకే చోటు ఉంటాం గదా అందరు బాగుంన్ అవి ఇప్పుడు బయటకి వచ్చేసరిక ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారండి
ఆ అవునండి నిజమే అదే మాత్రమా వాళ్ళు వాళ్ళు మర్చిత్ పోతారు అసలు వాళ్ళు ఎవరని కూడా గుర్తుండమండి ఒక్కొక్కసారి
ఇంకా ఒకసారి ఒకసారి మీట్ అయిదామన్నా ఎవరి పనులు వాళ్ళకి బిజీ ఉంటాయండి కుదరదు ఒకరిది కుదిరితే ఒకరిది కుదరదు అంటారు
అవునవును నిజమే ఇప్పుడు అయితే ఒక్క రూట్
ఉన్నారండి కొంతమంది అప్పుడప్పుడు చేస్ వ తూ ఉంటారు
అప్ చేస్తుంటారా
ఆ అప్పుడెప్పుడో మా ఫ్రెండ్ క్ పెళ్ళి పోయినప్పుడు కలిసాము కొంతమందిని అంతే ఇంగమ్ ఇప్పుడు లే అప్పటి నుంచి ఇప్పడు వరకు లేదు
బాగున్నారా అందరు
ఆ బాగున్నారండి
నాకి ఎవరు టచ్ లో లేరండి
మీకెవ్వరు లేరా అండి
నోరు టెస్ట్ ల లేదు
ఏమండి ఎవరికి కాల్ చేయలేదా మీరు
నేను ఎవరికి చేయలేదు వాళ్ళు నాకు ఎవరు చేయలేదండి
ఏమండి అంత కష్టము
కష్టం ఏమో అండి అంటే బిజీ కదండి వాళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊరికే పోతాను
అట్లా అనుకుంటే ఎట్లా అండి అందరూ అట్లే అనుకోవాలి కదా ఇప్పుడు నేను అట్లే అనుకునింటే మీకు చేసేదాన్ని కాదు కదా
అది నిజమే కండి ఇంకా నా దగ్గర నెంబర్స్ కూడా లేవండి కొంతమందివయితే
అయ్యయ్యో ఎవరు అవునా అండి
తే అక్కడ ఉన్నప్పుడుయితే ఎంత బాగుంది క్లోజ్గా ఉండి మళ్ళీ ఒకసారి విడి పోయినాక అసలు వాళ్ళు ఎవరో అన్నట్టుగుంటామండి అట్లైపోయింది ఇప్పుడు సిచ్యువేషన్
ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయినారు లేండి పెళ్ళిళ్ళు చేసుకున్నారు పెద్దోళ్ళు అయిపోయినారు అందరివీ వాళ్ళై వి వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి
ఆ అదినీ
ఉమ్ అసలు అక్ అక్కడున్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్ ప్పుడెంత బాగుంటుండిమి ఎక్కడికి పోయినా ఒకేసారి పోతుంటిమి
ఆ మరి అసలు ఇంక ఎక్కడనా మార్కెట్ పోవాలన్నా లేదంటే షాపింగ్ పోవాలన్నా
టెంపుల్ కి పోవాలన్నా
ఆ ఏదనా తినడానికి తి తినడానికి పోవాలన్నా నార్మల్గా స్నాక్స్ తెట్లా సాయంకాలం పూట మళ్ళీ ఇంకా ఇంక క్యాంటీన్ లో అయితే ఇంకొద్దులేండి టెంపుల్ లో క్యాంటీన్ లో ఫుడ్ పెడు తారని పరిగెత్కపోతాంది కదండి గుర్తుందా మీకి
ఏండండి అంతేగాని
రెండు రోజులే కదా పోయినామా లేదండి పోయినాం కదా ఫైవ్ ఆ రూపీస్ ఫుడ్ కోసం అన్ అంద్రూ పర్గెత్కనెల్తాంటిమి
ఆ మరి ఇంకా మనకి ఓపిక లే క మనమే చేసుకొనేకి స్టార్ట్ చేస్తిమీ
అదే మరి ఆ ఇంక ఎక్కడ పోతామన్
మనమే మార్కెట్టుకు పోయి మనమే తెచ్చుకొని
అవునండి అప్పుడంతా రూమ్ లో అంతా బాగా కలిసి ఉంటివి నిజంగానే చాలా అంటే చాలా మిస్ అయితానన్
భలే కొట్లాడుతనండి నేనైతే పని చెయ్యడానికి అవునండి నేనస్సలు వంటే చెయను
ఇప్పుడు చేస్తున్నారా అండి అయితే
ఇప్పుడు అమ్మ చేస్తాదండి కొన్ని కొన్ని సార్లు చేస్తానండి
అవునా అక్కడ నేర్చుకోలేదు అయితే రూమ్ లో ఉన్నప్పుడు
అప్పుడు కూడా నేను తక్కువేనండి నా పాట ఇద్దరిద్దరం కలిపి చేస్తూ ఉంటేవి మేము
అవునా
అవునండి మీరు కింద రూమ్ లో ఉంటా అంటే మేము పైను ఉంట ఉంటడింగదా ఆ మేము ఇద్దరు ఇద్దరు కలిపి చేస్తుండి మీ అంతా నా పార్ట్నరే చేస్తుండే అండి
అవునులేండి మీ పార్ట్నార్ అన్ని చేసి పెట్టేది ఆ
మీరు చూసినారా అండి మా పార్ట్నర్ ని
తేస్ చసామండి చూసాం అల్లర్ అల్లర్ పిల్ల కదా అండి
ఆ రండి మీరు మాట్లా మాట్లాడినారా మా పా పెర్దు ఎప్పుడైనా
మాట్లాడ ఎందుకు మాట్లాడలేదండి బాగా మాట్లాడతాం మీ మీ పాట్ అంటే మీ పాట్నారే ఒక టైం నాకు టీమ్ లీడర్ అండి ఒక టీమ్ లో
అవునా అండి
అయ్యో వద్దు వదిలండి అన్ని నా వర్కు కూడా తనే చేసుకొని పోయేదండి అప్పుడు
అవును నా వర్క్ కూడా తనే చేసుకుని పోయేది
అవునండి మీరు కూడా అంటే మీరు కూడా నా టేమ్ ఎన్నా అండి అయితే
అ నా వంట పన్లు
ఓ వంట పనులు అంటున్నారా మీరు అవునా అదే అదే చూడండి ఎంత మంచి
ఏ టీం లో అండి మీ టీం లీడరు
టీము దీంట్లోండి అంటే ఎక్కడ ఇది దీంట్లో కాలేజీ లో ఉన్నప్పుడు
ఉమ్ ఉమ్
అక్కడా, వాళ్ళ టీమ్ లీడర్గా ఉంటుమ్డి ఒక్
ఓహో మీ టీమేనా తనూ? అవును అవున్లెండి. ఉమ్ ఉమ్ తా చెక్ చేస్తరు కదండి, టీమ్ లీడరు?
అయ్యో చాలా అండి అసలు. ఉమ్ ఉమ్, ఏ వాళ్ళక్ కొవ్వండి టీమ్ లీడ్
లేదు లేదు, చాలా మంచి లేదండి కొన్నిసార్లు. కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు
అంటే, ఒక టీమ్ లీడర్ గురించ్ చెప్పట్లేదండి, అందరి టీమ్ లీడర్ గురించి చెప్తున్నా.
గనీ అండి, పక్కన టీమ్ లీడర్ అయితే చాలా సెల్ఫిష్ టీమ్ లీడర్స్ అండి.
అవును అదే నేన్ చెప్తాండేది, కొంత మంది టీమ్ లీడర్సు అంతా వాళ్ళు. వాళ్ళు వాళ్ళే చూసుకునే వాళ్ళు పక్కో ళ్ళకి ఏమి చెప్పేవాళ్ళు, కాదండి వాళ్ళు.
అబ్బ బలె సెల్ఫిష్గా ఉన్నారండి. ఆ అంతా, వాళ్ళది వాళ్ళు చూసుకుంటాంట్రీ. వాల్లె పోయి మాట్లాడుతూ ఉంట్రి మేడం ఓళ్ దగ్గరికి పోయి.
అవునవును.
అన్నీ
అవునవును.
మనం ఒకసారి డాన్స్ ఎసామ్ గుర్తు తుందా అండి?
అయ్యో, మర్చిపోతే కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండేకి? ఎక్స్ట్రార్డినరీ డాన్ ప్రాక్టీస్ కూడ చేస్థాంటిమి కదండి మేము.
అది చాలా గుర్తుండిపోయే రోజు అండి.
ఆ అసలు ఫస్ట్ ఒక, అదేమి అంటే ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేసామంటే ఆడే అండి.
ఆ పేరెంట్స్ ముందురా.
అది అవును, అదే గెస్ట్ల ముందర. కదా అదే కనీ ఆ అప్పుడ ఆ ఫీలింగ్ మంచీగనిపిస్తుంది కదండి?
ఆ రోజు చాల బాగుండె నండి, ఆ రోజు.
నిజంగనే అప్పుడు
మనకి కాలేజ్ డేస్ లో జరిగిన ఫస్ట్ ఫంక్షన్ కదాది. కా చాల ఎక్సైట్మెంట్ ఉండింది ఆ రోజు. ఉమ్ ఫ్రెండ్స్, డ్యాన్స్ రాని వాళ్ళు డ్యాన్స్ ఏస్ డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఏసారు
అందరూ ఏయాల్సిందే కంపల్సరీ అన్నారు కదా అన్ అందుకే ఇంక రాని వాళ్ళు కూడా పాపము పాపం అందరూ అసలు చుక్కాల కన్పడ్నయ్ అందరికి.
కున్నావసలు
అవున్ లేండి వాళ్ల మీద కమెంట్స్ చేసుకుంటూ ఎట జూస్తర్ అటు జూస్తర్ అనీ చూస్తారని
భారీగా నవ్వుకున్నామండి కొంతమందిని చూసి వాళ్ళకి స్టెప్పులు ఏసేకి రాదు. రాకపోత్ మాక్స్ కట్
ఆ అవును మది
మింగలేక కక్కలేక వచ్చేస్న
ఏం చేస్తాం అక్కడ కం ప్పల్ సరి అన్నర్ కదా అందిక్ ఇంక అందరు చేయాల్సి వచ్చింది నీకొచ్ మీకొచ్చా అండి బాగా డ్యాన్స్ అయితే
పర్లేదండి మీ అంత కాదు
అయ్యో మా అంత అనొద్దండి మీరు
మీరు ఫస్ట్ బ్యాచ్ కదా మీరు
అయ్యాయ్యో మేమేం ప్రోడెన్సెల్ కాదులేం ఏదో అలా అలా
ఫస్ట్ బ్యాచ్ నేను సెకండ్ బ్యాచ్ అండి
అవును కదండి సెకండ్ అంటే చూడండి మీరు కూడ మంచిగ చేస్తారా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏసుకోన్ రండి
ఊరికే ఎగురుతూ ఉంటానండి అప్పుడప్ పుడు ఆ ఎవరు లేనప్పుడు ఏవైన మాస్ సాంగ్స్ ఒస్తయ్ గదా లేదండి అప్పుడప్పుడు వినాయక్ చవితప్పుడు వేస్తూ ఉంటాను
ఓ పండగ్ టైమ్లో ఏస్
ఆ ఉన్నారిక్కడ ఇంగ కొంచెం ఇంటి దగ్గర వేసేవాళ్ళు
ఆ
రాదన్న కూడా వినరు ఫోర్స్ చేస్తారు నేను మా కాలు చేసినస్ సాంగ్స్ ఎప్పుడు వచ్చినా కూడా గుర్తు చేసుకుంటానండి ఆ
చూడండి అన్ని గుర్తున్నాయి ఊ అండి వీడియోగాని ఉంది నా దగ్గర చూస్ కు నవ్వుకుంటాంటను ఎప్పుడు నాకు ఇట్లా గుర్తొచ్చినప్పుడు అందరు
మా దగ్గర లేదండి ఆ వీడియో ఒకసారి షేర్ చెయ్యండి
ఆ చేస్తానండి
ఆ పోయింది
మండే ల్యాప్టాప్
ఆహా మొబైల్ లో ఉండిందండి మొబైల్ చేంజ్ చేసానా పోయింది ఒకసారి షేర్ చెయ్యండి
చేస్తా చేస్ తప్పకుండా చేస్తాం చూడండి ఒకసారి అందు ఎప్పుడైనా కలిస్తే కలుద్దాంమండి
ఆ సరే ఎప్పుడన్నా మీట్ అవుదాం అన్నప్పుడు అవుదాంలేండి
సరే మరి ఓకే అండి బాయ్ అండి